చెప్ ఏ ఉంది అక్క
సర్లేండి సర్లే అక్క మాట్లాడక్క ఫస్ట్ నవ్వింది చాలు
చెప్పక్క నువ్వే
ఏం వుంది అక్క నువ్వే చెప్ చెప్పాలా ఏమైనా ఉంటే
ఉమ్ ఎట్లా నడుస్తు అంది ఏం లేదు అక్క ఊరికే కూర్చున్నా
నువ్వు నా అక్క న నేను నీకు అక్క నా అక్క నన్న అక్క అన్ని పిలుస్తున్నావ్
ఉన్నీలే అక్క ఎంతైనా అక్క అక్కే ఏందోకటి అంతే వరుస
అట్లన అక్క సర్లే అక్క.
ఉమ్మ్ స అక్క
హ్మ్ ఇంగేమ్ అక్క
ఏందందక్క మారింతన్. తెలిసిందెగ ఇగ మళ్ళీ ఎ. ఓ ఇంకేం జెప్ప బొ
ఏంవుంది అక్క నువ్వే జెప్పాల. అసైన్మెంట్లు అన్నీ రాసేసి ఉంటావ్ కదా కప్పుడే ఆ
అయివేన అక్కా ఇంగ రేపే సబ్మిట్ జేసే.
రేప్ హాల్ డే అక్క రేప్ హల్ డే
ఒకవేళ రేపు కాలేజ్ ఉండుంటే రేపే ఎళ్ళి ఇంగ సబ్మిట్.
రేప్ కాలేజ్ లేకపోయినా గూడా నేన్ పోయి వాళ్ళ ఇంటికి పోయి సబ్మిట్.
ఆ క చ్చితంగ బై మిస్ థింక్ లీ రేప్ కాలేజ్ లేదేమో. జెదం
హ్మ్ పోఇంగా ఆ ఆళ్ళ్ ఇ టికి పోయి సబ్మిట్ జేసే క్క ఇంకేంముందిలే అయిపోయినాకా
ఎ బోతే బవుండద
అందే నువ్వు మ్ అట్లనే కదా సపర్లగ
మరీ వచ్చెస్సాన్ కదా రెండు రోలు వెయిట్ చేద్దాం అక్క ఏముంది మహా అంటే. కాలేజ్ మళ్ళీ తెరుస్తార్గ
ఆ అక్క
అవునక్క హ్మ్ చెప్పాలక్కా ఏముంది.
బాగా టైమ్ పాస్ అ తనేట్టుంది కాలేజ్ మధ్యలో కూర్చున్నట్టు ఉన్నావ్ వక్క
అవునక్క
చక్క మక్కల్ వేసుకొని బాగా
ఆహ్ ఏదో అక్క అట్లా కాళ్ నొప్పొస్తంది
ఉ అవునాక్క ఇల్లెవరో నాకైత్ నే అస్తాంద్ అక్క పక్కనన్న కూర్చో అక్కా
వాళ్ళు ఫోన్లు చూసుకుంటా వస్తన్నార్ అక్క
ఉ ఇ ఏముంది చెప్పు నువ్వే
మాదేముందక్క మాది రోటీనే
హ్మ్
మీరే చెప్పండి ఏమైనా మీ లైఫ్ లో వింతలు విచిత్ర
నా లైఫ్ లో వింతలు విచిత్రాలు అట్లాంటివన్నీ ఎప్పుడు జరుగుతానే ఉంటాయి అక్క
మల్లారో ఏదా ఏ విషయంలో న్యూ బిగీ
న్యూ డిసిషన్
ఉంది న్యూ బిగినింగ్స్ సారీ
ఓ న్యూ బిగినింగ్స్ ఆ అట్ లాంటివన్నీ నేను ఇంగ నుంచి మానేదాం అన్
న్యూ బిగినింగ్స్ అనేవుంటాయిగా విళ్ళా లైఫ్ లో అనేవి
వద్దక్క మోసపోయింది చాలు అందుకే న్యూ బిగినింగ్స్ ఓ ఒక దండం పెట్టేసిన అక్క
ఉహు హ్ ఉహ్
క్క ఇప్పుడూ
ఆ అక్కా
నీ లైఫ్ లో ఉండింటాయి కదా అక్క న్యూ
హా హా హి ఆ లే కవిధ ఏడదేవల్లా
హ్మ్
మంచిగానే ఉంది ఇప్పుడు వరకు అయితే
అవునా అక్క
హ్మ్
ఈ గాల్లో నా చున్నీ ఎగురతా అంటే దయ్యంలాగా ఫీలింగ్ వస్తాంది అక్క నాకి
లాడి క్లాస్లో క్లాస్ లో కూడాట్లే ఎగురుతాది
ఏమొ అక్కట్ల జరిగిపోతాంది
ఊ హూ
సినిమాటిక్ వ్యూ నేనేమి ప్లాన్ చేయను అయినా ఆవి
ఎకు క్లాస్ లో బాగా ఎగురు చాడ్ దక్క మీరు
హా అవునా అదే అన్ని అన్ ఎక్స్పెక్టెడ్ గా
బాటిల్ తన్నేసి వల్ల పోతా ఉంటారు లేసి ఒకసారి అంటే ఓకే రెండు సార్లు అట్లే జరిగింది కదా
అవున అక్క అది అన్ఎక్స్పెక్టెడ్ అక్క నా చేతుల్లో లేవు చెయ్యి దాటిపోయింది అబ్బటికే ఆ ఇంకేం అక్క
ఏముంది
ఈసారి ఇంటికి పోయి నాకు షాపింగ్ ఏం చెయ్యలేదా అక్క
చేశాం ఏదో అలా అలా
అవునా
ఊ
ఏం చేసినారు
ఏమో ఇంకా నార్మల్గా కొన్నా ఇదే ఇంకా ఫార్మాలిటీ కొనాల్సి వస్తుంది అంటే కొనకుండా రావాలంటే మళ్ళీ నా మనసు ఒప్పుకోదు ఫస్ట్
ఆ అవును అక్క
ట్ కొంటాను ఏదో ఒక కొనాల అనేది మనసు అప్పుడు తృప్తి ఐతది
అవును అక్క అంతే నాకు కూడా మరి నాకేం చూపిలేదే క నువ్వు
మీరేమైనా చూపిస్తారా అక్క
ఆ నేనేం చూపించలే అన్ని చూపింనా కదా
బర్త్డే డ్రెస్ చూపించిన క మీ బర్త్డే డ్రెస్సు
అధీ తెలుగులో సర్ప్రైజ్న్ ఏమంటారు అక్క
ఏమక్క నాకు చెప్పారుగా మీరు నాకంత తెలుగు రాదని
ఆ స ప్రైస్ కోసం పెట్టినాను అక్క
నాకు సర్ప్రైజ్లు ఏం వద్ద దు లే అక్క
అంటే ఆ నీరేంజ్ ఇంట్లో అంత డ్రెస్ అవ్వాల వెళ్ళ ఏమి ఉండదు అక్కడ నార్మల్ గానే ఉంటది
మా కూడా అంతా ఏముండదు ఉండదు ఏదో నార్మల్గా ఉంటాయి
నాది కూడా అంతే అక్క
ఇంకా అ ఇంకా అక్క
నువ్వేచెప్పలక్క
ఏముంది బోర్ బోర్గుంది
ఉమ్ ఆ అందుకే న్యూ బిగనింగ్స్ ఏవైనా స్టార్ట్ చెయ్యక్క చె అ నాకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ స్టోరీస్ దొరుకుతాయి
వద్దక్క ఇంత దూరం ఉంట ఎంత మంచిది వద్దు మన మనం ఏంటో మన పని ఏంటో మనం చూసుకొని వెళ్ళిపోవాలి
ఫ్యూచర్లో
హ్మ్మ్
అది కూడా మీ పనే అక్క
మా పనే అంటే
అదే అది కూడా
అది కూడా అంటే
ఆ న్యూ బిగినింగ్స్ కూడా మీ లైఫ్ లో ఉండాలి అక్క అంటన్నా
ఊహు ఇప్పుడేం అవసరంలేదక్కా
ఇంక ఎప్పుడుక్క ఫ్యూచర్ లోనక్క
ఎప్పుడో ఎప్పుడో ఎప్పుడో చూద్దాం
అవునా అక్క ఈడ ఒక పిచ్చమ్మాయి కూర్చోంది ఈగలు వాలు వాగు వాళ్ళు కుంట కూర్చొని నవ్వుతా ఫోన్ మాట్లాడతందల్సాక్క
నా దగ్గర కూడా ఒక ఒక చింపిరు జుట్టు వేసుకొని పిచ్చామే తిరుగుతా ఉంది
హూ అమ్మాయి పాపం అక్కా నడుస్తాంటల్ల
ఏవో డ్యాన్స్ చేస్తాంది ఒక పక్క చున్నీ అయితే గాలి ఎగురుతంది
పాపం గాల్లో ఎగురుతందని చేతిలో పట్టుకోంటది పాపము
తెలియదక్క అది సినిమాటిక్ వ్యూ లాగా ఉండాలని వదిలేసింటది
యాడ లేదక్క
హూ నిజ్జం నిజ్జం
ఉహూ ఇప్పుడు నేను చెప్పిండ పాపయితే అయితే ఈగలు తోలుకుంటా అంది కూర్చొని పాపం ఏం చేయాలో తెలియకుండా అంటున్నట్టు టుంది
ఊహు పాప ఉ మంచి అమ్మాయి ఉందింటదీ నాక్ తెలిసి
ఆ ఏ ఏం అట్లా కనిపిలే తిక్కదాని లాగా కనిపించింది కొంచం
అల మంచోలూ
ఆహా అయితే నువ్వు కూడా అట్లేమో అట్లయితే నువ్వు కూడా మంచిదానివేమో
ఆ ఆ మంచిగ మంచిదానే అక్క మీలాగే
అవునా
మ్మ్ అవ్వు
క్క
చెప్పాలక్క ఏం తినాలి స్పెషల్సు
ఈ కుక్క నా వెనకాల వస్తాంధక్క ఏం చేయాలో అర్తంగావట్ల
తొలేసేయండి
పోవవి చున్నీని పట్టుకుంటే అవి
ఏముంది పోతే పోనీ చున్నీ మ్మ్ హు
అమ్మ అక్కడినించి పోయిందక్క కుక్క
మ్మ్ పోతాంది వాళ్ దగ్గర నాన్ వెజ్ తుంది అందుకు
ఓ అందుకా
వుక్కపోతుంది
మ్మ్ హు
మ్మ్
మీకెట్లా తెలుసాక్క
కుక్కలు నాన్ వెజ్ కి ఎంట పడతాయిగా
అమ్మి నీకెట్లా తెల్సక్కా
అదంతే అవి తింటే అవి స్మెల్ బాగా పసిగడతాయి మనకన్నా వాళ్ళకి చాలా స్మెల్లింగ్ సెన్స్ ఉంటది
ఓ వాళ్ళ కుక్కని వాళ్ళంటారా మీరు మీ ఊరు
ఆ యస్ అవి కూడా మనలాంటి ఒక వన్ టై అంటే ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హ్యూమన్ అది ఏమంటే దాన్ని డాగ్ అంటాం అంతే
తెలీదక్క నువ్వు చెప్పే వరకు
కన్నడ హాష్
మ్మ్ మనక్ కొంచెం మీయవన్ చెప్పచ్ కదా అక్కా
నిజ్జంగా నేనైతే డై లీ ఎపిచ్చుకుంటే బాగుంటది
పొద్దు పొద్దున్నే వాడు వస్ తే గిన్నె తీసుకొని కిందకి పోయి ఇంట్లోలాగా
సార్ బాయిస్
ఆ అక్క మల్ల మనకి ఏమని చెప్పచ్చు కద్ కా నీక్ అసలే సర్కిల్ బాగా పెద్దగా ఉంది అయితే అడుగాక్క మనం తీసుకుందాము
యడా అన్న అన్న ఎలిపోయినాడు కదా బాయ్స్ హాస్
మళ్ళా వచ్చే డప్పుడాక్ క్కా
సర్లే అక్కా నాగూడ పో మీరు అడగమంటే అడుగుతాను అక్క కంటే మీ ఓకే నా డైలీ
కే
మంచిదక్క
అడుగు అయితే
అట్లాంటే డైలీ తీసుకున్
ఉ సరే అక్క
ఎట్ల మందగ్గర ఇద్ద కూడా ఉందిగా కెటెల్ కెట్టెలానేలే ఇంక చేసుకోడం
చ్ నాకా
హ్మ్
ఆ
ఇంకా చెప్ వారి మీర బాగుం ది కదా కొంచెం గాలి హ్మ్ ఉ వెదర్ బాగుంది
అవును
మంచిగా స్ట్రాంగ్ టీ ఉంటే సెట్
హ్మ్
ఆ ఆ సరే అక్క బాయి బాయ్ బాయ్ బాయ్